అదిే
ఏం చేస్తున్నారు మేడంమ్
ఏం లేదు
ఉ
ఎట్లా అయింది మక్ ఇంటర్వ్యూ
మాకు నా ప్యానెల్ మెంబర్ మంచిగా తీసుకుంటే
టెక్నికల్ రౌండ్ థర్టీ మినిట్స్ తీసుకుంటుారుంతగా
ఆ థర్టీ ట్వంటీ ఫార్టీ ఫైవ్ ఎంటది
అంటే క్వ్చన్స్ అడి ఆయననే చెప్తుండ ఆన్సర్స్ కూడా
ఏ అ ఎట్లాంటే ఏమున్నా నా దాంట్లో అయితే నన్ను మంచి క్వశ్చన్స్ అడిగిండు చెప్పిన కొన్ని చెప్పిన కోడింగ్ అడిగిండు మెథడ్ ఓవర్ రోడింగ్ అడిగిండు రాష్ రాష్ నా రాయమను పేపర్ ఇచ్చిండు సెలెక్ట్ అయితే ట్టికు పెట్టిండు తర్వాత జావా గురించి వసు నుంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిం కొన్ని ఆయ ఎప్పిడివిేర్చుకో ఇవి నేచ నుకోవాలి బేసిక్కుం ఇం ఇంకా కొంచెం ఒక తిన్ కార్నర్ ఉంటది అది నేర్చుకుంటే నిన్ను ఎవరు ఏమనా లేరు లేరు అని
హెచ్ ఆర్ రౌండ్
హెచ్ ఆర్ ఏమి లేదు వాట్ ఇస్ యువర్ వీక్నెస్ వాట్ ఇస్ యువర్ స్ట్రెంత్ ఫ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అనే ప్లాన్స్యంది
ఉమ్ అచ్చా ప్రాజెక్ట్స్ గిన ఏమన్నా ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ అడిగిండ ఏంటిది
ప్రాజెక్ట్స్ రెజ్యూమ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఒకటి ఆయనే సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయని అన్నాడు చేసిన టీమ్ ప్రాజెక్ట్ ఆ ఇండివిజువల్ అంటే టీమ్ ప్రాజెక్ట్ నేనే టీమ్ లీడర్ అని చెప్పినా
ఉ అంతే నువ్ కాలేజ్ కు వచ్చినప్పటి నుంచి త్రీ ఇయర్స్ లో ఏమి నేర్చుకున్నావు అని అన్నాడు ఏదైనా పర్సనల్ అయినా ఇప్పుడు అకాడమిక్స్ లో అయినా అన్నాడు నేను పర్సనల్ ఏం చెప్పకుండా సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసింది అని చెప్పిన
మ్మ్
ఆ తర్వాత టీమ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్చుకున్నా అని చెప్పిన
ఉహు
ఆ
మాకు గా రేపు ఉంది హే వన్స్
ఏం కాదు లైట్ ఈరోజు మంచిగా అయినయ్ అంట కదా ఆయన తెలుగునే మాట్లాడిండు నేను ఇంగ్లీష్ లా చెప్పిన
అంకిత ఉండి మొత్తం సోది చెప్తుంది ఏం లేదే ఆడ సోది చెప్తుంది అంటుంది
ఏడా
అదే ఈ రోజు పోయిర్రు కదా వాళ్ళు ఎవరో తియార ఐ వ
హెచ్ ఆర్ అయితే సోది ఆయన ఏం చెప్పాడు అవసరం లేదు రెండు రెజ్యూమ్ కాపీస్ తప్ప ఏం అవసరం లేదు ఆ వేసుకున్నామే
అబ్బా రేపు ఉంది నాకు పో బుద్ధి అయితలేదు
ఏ పోయిరా రాదు ఏం చేసేది ఉంది ఇంటికాడ ఉండి
ఆ నిన్న వర్షం అచ్చిందా మీకు అక్కడ
రాలేదే
మా ఫుల్ వచ్చింది
అవునా
కాలేజ్ బస్సులు వచ్చినాయానే
వచ్చినాయి అనుకుంట ఆ వచ్చినాయే
అవునా సరే అయితే కాదు వన్ కె
మరి పొద్దున్నే పోతవా
మళ్ళీ బస్సు పొద్దున్న ఉంటదిగా
అంటతు పొద్దున పోతే
కీర్తన కీర్తన అడ్రస్
దానికి మధ్యాహ్నం కదా మరి అది పొద్దున్నేం రాదు కావచ్చు
అ
ఏ రేపు కీర్త మధు ఇంకా అది కదా
ఆ
ఆ ఏమో మరి అడగాలే నేను దాన్ని ఎప్పుడు పోతావని
ఓే ఊకె ఆర్టీసి కి పోయే బదులు ఈ వ్యాన్ కోటం బెటర్ కాలేజ్ బస్కి
ఊ
ఆ ఇదియితే ఊకే బస్ బస్ మారాల్సి వస్తది ఊకె
అవునా
ఆ
ఆ
ఎప్పుడై ఒకవేళ ఈవినింగ్ అయితే ఎప్పుడయిపోతది
తొందరనే అయినా అంట ఈరోజు
అవునా అయితే ఇంగ
సిఆర్ బి తొందరగానే అంట మరి ట్వంటీ వన్ కూడా తొందరగానేనే అంట
ఆహా
ఏమో ట్వంటీ వన్ గురించి చెప్పాలే కాని సిఆర్ మెసేజ్ చేసింది
అచ్చా ఉమ్ మరి ఇంత తొందర పోయినావ్ ఏమన్నా వెళ్ళితే మళ్ళీ ఎగ్జామ్స్ రావ
అడిగిన అడిగిన అడుగుతే అయితే ట్వంటీ వరకు ఏం లేవు ట్వంటీ వరకు ఇవే ఉన్నాయని చెప్పినారు
ఆహా అందరికి అయిపోతదా ట్వంటీ లోపు ఆ
తర్వాత ట్రైనింగ్ పెడతామని చెప్పాను సరే అ లేకపోతే వేళ్ళకపోయదాన్ని ఆయనని అడిగితే ఆయన ఉండి ఇప్పుడు ఏమి లేవ్వు
ఆహా
ఉంటా హాస్టల్ ఫీస్ బొక్క
మొత్తం నేర్చుకున్నావా అసలు తీసుకపోయావా లగేజ్
తీసుకపోయనా
మళ్ళా అన్నే వునుఉంచు లగేజ్ కి ఏమన్నా మళ్ళా ఫీజు కట్టాలంటే అంతేనా
ఓ ఉంటే ఇప్పుడు ఒకవేళ మన ట్వంటీకి స్టార్ట్ అయితయి రావాలి కదా కాల్ హాస్టల్ కి ట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ అట్లా వస్తా కదా ఆ టెన్ డేస్ మందం ఏదో అంత కడితే అయిపోతుది ఏ లగేజ్ ని అడగరు అడగరు
థర్టీ సెవెన్ కూడా వచ్చిందా నిన్న ఆమెనే ఆమెకు కూడా ఉండేనా మాట్లాడినావా
ఆ నేను ఎందుకు మాట్లాడతా?
మన క్లాస్ వాళ్ళు ఇంగ ఎవరెవరు వచ్చిర్రు?
అదే ఎవరు సిక్స్టీన్ ఆమె అంతే
అంతేనా షాపర్ బాయ్స్
సిక్స్టీన్ ది మార్నింగ్ బ్యాచు.
నేనన్న టాపర్ బ్యాచ్ అన్నా, మార్నింగ్ గా.
ప్చ్ అహ కాదు చెప్తున్నా, ఆమె మార్నింగ్ బ్యాచు, నేను మధ్యాహ్నం మేమిద్ ఇద్దరమే ఉండే, ఆమె ఎన్నో కూసింది, నేను ఎన్నో కూసున్న
ఉమ్
ఆ
చెప్పు ఇంకా
ఇంకా చెప్పాలి, అయిపే మరి ఏమైనా ప్రిపరేషన్ అయిపోయిందా?
ఏం లేదే గోరంగా నొప్పి లేసింది.
ఆకలేస్తుందా, ఏం నొప్పే?
అదే
పీరియడ్సా?
ఉమ్
ఓకే ఓకే
నిన్న రెజ్యూమ్ చేసుకున్నా.
హ్మ్
ఇంగ ఈరోజు చూద్దాం ఏమన్నా చదువుదాం అని అనుకున్నా గని నోప్పులేసింది అట్లనే వన్న
రెస్యూమ్ లో మనకి తెలిసిన ప్రాజెక్ట్సే పెట్టు, తెలివని ప్రాజెక్ట్స్ పెట్టకు.
ప్రాజెక్టో పెట్టి ఇంగొక ప్రాజెక్ట్ పెట్టినంతే
ఆ
ప్రాజెక్ట్ అంటే మనల్ని అడినా చెప్పొచ్చు కదా, మనమే గా చేసింది.
ఉమ్ అదే నేను గుడ చేసిన, నేను గుడ అదే చేంజ్ చేసిన అదే అడిగిండు నన్ను, మేజర్ ప్రాజెక్టె అడిగిండు.
ఇంతేనా ఇంగ.
ఇంకా ఎవరెవరు ఉన్నారు, రేపు మీ ముగ్గురా, ఇంకెవరైనా ఉన్నారా?
చా థర్టీ టు
ఆహా
అ ఇంకేమన్నరు ఆమె గుడ ఉందేమో ట్వంటీసిక్స్
ట్వంటీ సిక్సా
ఉమ్
ఉమ్
ఇంకా ఇంగ ఏం లేదే తిన్నా ఆఫ్టర్నూన్ తిన్నా. ఏం చేస్తలే అయి. ఇంటికన్నే చూసుకోవాలి ఏమన్నా బేసిక్స్
ఆ నిన్ను నమ్మనే నను.
నిజం నేను ఏం చెయ్యలే.
అందరూఅదే చెప్తూ రూ నేనుకూడాఆదే నమ్ముతు లాస్ట్ కి ఎవరు బుగ ఏమో
జర నన్ను నమ్మునమ్ నేను ఇన్స్ా కూడా చూస్తానే ఉన్నా ఆ ఇప్ప ఏ చెప్పాలి ఆడుకుంటున్నావా పాప తోటి
ఎంతసేపు పాడుకున్నా పాప పడుకుంది అ మేము మాట్లాడదామని మ లా చుట్టాలు వస్తార ఆ
హు
ఊ
నేను సిక్స్ టికి అడిగిన అడిగితే రెజ్యూమ్ చేసుకోవాలి చేసుకున్నాక చూస్తా అని అన్నాడు
టి ప్రిపరేషన్
అది కాల్ చేస్తాని తర్వాత మాట్లాడదాం మే ఊ
నేను రోజు హాస్టల్ లోనే ఉడి మొత్తం కాల్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా
ఆ
కానీ ఆ సడన్ గా నా మూడిక ఏమోయి ది వచ్చేసినా
ఏవో ఏమైందో
హేమలఒక్క రోజు ఉన్న మళ్ళా మొత్తం హాస్టల్ ఫీజ కట్టమంటే ఎందుకు అయినా మా హాస్టల్ ఫీజ్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పెంచిరు
అవునా ఎందు కే ఏం ఎక్కువ చేసిరని వాళ్ళు ఎక్కువ చేసారు
ఏ అన్నిీ హాస్టల్స్ లొ పెంచిరంట ఆనాని బెంచిరు ఇప్పుడు ఏమన్నా అన్ని హాస్టల్స్ లో పెంచరు అంటే వేరే హాస్టల్ పోత్తామంటే ఆడ కూడా అదే అదే ఫీజ ఉ దే తప్పడ సారే
ఆహ
అడిగినం టూూ ఫైవ్ టూ ఇయర్స్ అంటే టూ హండ్రెడ్ పెంచండి చాలు అంటే స సిలింండర్ రెట్లు పెరిగి పెరిగినయి అవి రెట్లు పెరిగినయియంటే ఇంట్లో కూడా మాకు కూడా పెరిగినయి ఆ ఖర్చులు కావాలి ఈ ఖర్చులు కావాలా అని అన్నాం
హు
అంటే ఇంగ చూడండి అమ్మా అన్నాడు
నువ్వు అప్పుడు పెరిగిన తగ్గిపోయినాయి ఇ
ఉ
ఏమో వాళ్ళు అట్లా డ్రట్స్తారు కాలేజ్ లోనే కాకుండా హాస్టల్ లో కూడా డ్రట్ ఇస్తుంది
అ
ఉ
ఇంకోక ఎన్ని ఎన్ని నెలలో ఏమో
అ
హ మీరు రూంకి వేరా
ఎవరు?
ఆ నేను చేస్తా కాల్
మ్